హలో హలో హలో లేదు వినిపియట్లేదు
ఇప్పుడు వినిపిస్తుందా
ఇప్పుడు వినిపూస్తుంది ఎలా ఉన్నావ్ ప్రణవి
బాగున్నాను మేఘన నువ్వు ఎలా ఉన్నావు
నేను బాగున్నా ఈ వీకెండ్ ఫ్రీగా ఉన్నావా
ఆ ఫ్రీయే ఉన్నాను ఏం చేద్దామంటావు మరి
విజయవాడ ప్లాన్ ఏద్దామని అనుకుంటున్నా నువ్వేమంటావు మరి
వావ్ నైస్ ఐడియా విజయవాడ అంటే కనకదుర్గమ్మ టెంపులే కదా
అవును అదే కనకదుర్గ టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటున్నా మరి ఏమంటావు
సూపర్ నేను చాలా అంటే చాలా రోజుల నుంచి వెళ్ళాలనుకుంటున్నా క్రౌడ్ ఎక్కువ ఉ క్కడ తెలుసా ఏమైనా
ఆ వీకెండ్స్ లో కొంచెం క్రౌడ్ ఉంటుంది. కానీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళితే ఈజీగా దర్శనం అవుతుంది
ఓకే ఓకే ఇంకా విజయవాడలో ఏమైనా ప్లేసెస్ విజిట్ చేయడానికి ఉంటుందా
ఉంటుంది మనం అటూ వెళ్ళేసి రావచ్చు
బావున్నాయి ఈ ఫొటోస్ కి పర్ఫెక్ట్ ప్లేస్ అనిపిస్తుంది నాకైతే అదంతా
యితే ఏమంటావ్
ఇంకా ఏం చూద్దాం ఇలా అనుకుంటే అలా శారీస్ గానీ హాఫ్ శారీస్ గానీ
కానీ హెవీగా వేసుకుంటే కష్టమేమో అక్కడ చాలా సమ్మర్ సీజన్ కదా ట్రెడిషనల్ కాకుండా ఇద్దరు
సరే ఎలా అయితే అలా ఏదొ ఒకటి. వెళ్తాం కదా
అలాగే మంగళగిరి టెంపుల్ వెళ్దామా. దగ్గర్లోనే ఉంటుంది కదా.
సరే సరే వెళ్ళదాంలే ఇంకేమైనా ఉన్నాయా అక్కడ ప్లేస్ వెళ్ళడానికి అంటే ఎపుడైనా వెళ వెళ్ళాసివస్తే. ఇప్పుడు వినిపిస్తుందా. నాకు యాక్చువల్గా సిగ్నల్ రావట్లేదు. అందుకేనే వినిపిస్తాలేనట్టుంది ఇప్పుడు ఓకేనా,